ప
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా అండి
అవుందిమండి బాగానే గుర్తొచ్చాం నేను
అట్లా గురిస్త వస్తారంండి కాలు కోసం
ఎవరు రండి
తిన్నానున్న
నా అండి మీరు
ఉ తిన్నామండి ఏం కర్రీ
అల్ బిర్యానిి అండి
ఉ బిర్యానీ మీరే చేసారా
ఆ అలాేదండి
మరి
అ రెంటంది
ఆ
అది వంత కాదు
అయ్యో మరి మీ హస్బెండ్కి ఏం బిడదు
హస్బెండ్ కూచుండా
ఆహా హస్బెండ్ మండ ఇసుమదేంట్రల్ ఇదతే
హ
మీ పని బాగుంది
చపల్లిలండి వంటా మన కష్టం చల్న్నా
హ
ఉ
ఇంకా
ఇరంంత అన్నూన్నర
ఆ
ఇ వాళ్ళు మీ హస్బెండు మీ అత్తమామ మీ అమ్మ నాన్న
అందరితోూ మంచిగా కూర్చు కూర్చున్నారు పిల్లలు ఆడుకుంటుండ్రు అందరు బడికి వెళ్ళొచ్చారు
అ
చెప్పండి మీరేం చూసిన ఇంకా
అద్ దం దిం అం మరు దిన్ తారా
బజ్జిల్ ఉంటలా మీ రిచ్ కడ్ స ఏదైనా దినకాలర
నేనుందుకుటి ఇచ్చా న మీరు చెప్పాలన్న
ఎజి పలి
మీరు ఇస్త అండి మేం కాదండి నా రూమ్ లో బెడ్ రూమ్స్ ఉన్నాయి్ ఒక ఫ్లాట్ వఓన్ ఫ్లాటే ఉంది మీరు రిచ్ మెన్మి ఉందండి
ఆ నిజమేలే ఏంంటి ఇంకా
ఆ తిన్నారా అండి ఏం తిన్నారు మధ్యాహ్నం
మధ్యాహ్నం మేము కూడా మీేలాగా బిర్యానీ తినలేదు కాగానీ ఏం తిినలే
ఉ సం
కూరలు లెవ్వండి మా ఇంట్లో
అయ్యో ఎంత కష్టమొచ్చింది దండి నేను పంపినా నేను బిర్యానీ కొంచెం
పంపించండి చట్ని మర్చిపోయొచ్చి చెప్పండి అజ్జర్
కరియేది
హలో చెప్పండి
మీరు జరగాలి అంటున్నారు.
వా ఏం లేదండి మా పిల్లలు మీద మీదకి ఒస్తుంటే జరగండని జెప్ప
ఆహ
అ
పాప పిలుస్తుందండి
చతుంటండి మీర ఎలా
నేను ఎప్పుడు మమ్మీ అమ్తున్నా అని
ఆ ఇంకా చెప్పండి ఉగాదికి ఏంటి స్పెషల్
ఉగాదికి ఎం స్పెషల్ లేదండి మీరు
ఉదారికి భక్షలు ఎయారాండి మీరు
నాకు జాలండి చెప్పా కదండి ఇప్పుడే వంటరాదని
అయ్యో యూట్యూబ్ లో జూసి నేర్చుకోండి
అదే ట్రై చేస్తాలెండి
ఉ హలో
వైసు వినపడట్లేదా అండి
ఏంది
మీరే చెప్పాలండి మేవుగాది ఈ స్పెషల్ ఏంటి
ఉగాది స్పెషల్ ఏమైనా భక్షాలు
ఇనపడట్లేదండి
చర మా
హలో
చెప్పండి.
చెప్పండి అండి ఇప్పుడే వినిపిస్తుందిదండి దక్క స్ట్రక్ ఐందండి
ఆ ఇంకా
ఆ ఇంకా అంటే చెప్పాలండి మీరే
ఉహ
ఏంటండి డల్గున్నారు
నిన్న మా హస్బెండ్ కొట్తిండు
హా షట్ ఆ నేను ఫిక్సిపోయిన
మమ తరి వడ్డి ఉ ఎ మమ్మ మమ్మ హలో హలో
ఎందండి ఏందండి గొడవ ఏంటండి
ఇంలే అండి మా హస్బెండ్ వచ్చేసి వేరే అమ్మాయితో మాట్లాడుతుండు
ఓహఓ
ఇ మాట్డజ కొం చేయమంది దికల్ హలో
హ్మ్మ్
వేరే అమ్మాయితో మాట్లాడుతుండు ఆమె మరి చెల్లి అవుతుది
హ్మ్
అయితే చెల్లెతో ఎందుకు మాట్లాడుతున్నాం అని అంటే నా ఇష్టం మా చెల్లి నా ఇష్టం అని కొట్టినండి దాంట్లో నా తప్పేముందని ఎందుకు మాట్లాడుతున్నా అని అడిగిన అంతే
అయ్యో మీరంతా సైకో అండి చెల్లెతో మాట్లాడితే దేని మాట్లాడుతున్నారు అంటున్నారు
మరి ఇంట్లో స్తి మొత్తం పలుచేలకే రాసుండండి మా పిల్లలకి వద్ాసరే ముగ్గురు పిల్లలు నాకు
అయ్య
హ ఎందుకు మీ చెల్లక అన్నిీ ఇస్తున్నావు అని ఇట్లా అన్ని అంది వచ్చి పల్లాె పలా కొట్టటిండండి
అయ్యో గురుద తిరిగి కొట్లేదా అండి
తిరిగి కొట్టె అ దమ్ముడా ఎని మగల్ని
అమ్మా మగోళ్ళ కుండలే కాని ఆడ భారీ కుంటదండి భర్తను కుట్టడానికి హు
అహనా మీరు కూడా మీ హస్బెండ్ ని కొట్టండి
రాైజ మీ ఇన్స్పిరేషన్
అది పె
ఎవరండి ఆ న్యూ సెన్స్
తార యా
నండి
ఇంకా
ఇంకా బాగా తలనొస్తుందండి
కా రకా సార్ ఉంటర్ ఆఫీస్ లో వర్్ర పో హలో
ఆ చెప్పడిండి
మీద
హలో హలో అనకండి అండి అన్ని సార్లు వినిపిస్తుంది
మీరు ఏదో ఒక రెస్పాండ్ అయితేనే కద మీరు ఉన్నారో పోయారో నాకు తెలిసేది
నేను నాకు తలన వస్తుందిందని చెప్పినా అండి మీకు వినిపడట్లేదా అండి
మీకెప్పుడు తలన వస్తుందండి
అద సారు వగం
మన్న ఫోన్తలా నస్తున్నాన్నారు
మూడు రోజుల నుంచి తగ్గట్లేదు ఏం చేద్దాం
మ ట్యాబ్లేెట్ ఎయిస్కోబోతుీ
వేసుకున్నా వేసుకున్నట్లు పడుకున్న మీరు కాల్ చేసారు
అవునా
అ
ఏం టాబ్లెట్ వేసుకున్నండి హెడడేక్కిి
ఏమో అండి పేరు చూడలేదు ఉంది వసుకున్నా ఆగండి చూసి చెప్తా
అ కొద్ద్దేవారు చెప్పండి ఇంకా
ఏదో తింటున్నారు కాండి
పొనుగులండి
ఆ మీరే చేసారా అండి
అవును అది నేనే చేశాను
వంట వచ్చా అండి
ముగ్గురు పిల్లలు వచ్చిన వంటరాదా అండి
ముగ్గురు పిల్లల తల్లికి వంట వచ్చని నాకు గూడా ఇప్పుడే తెలుసండి
అవున అండి
ఆ మా
హలో
ఆ చెప్పడండి
మీరేం వంట చేస్తారు సాయంత్రం
సాయంత్రమా తెల్వదండి మా ఆయన వస్తేనే ఏదోటి తెలిసెది
ఆహా మీరు లక్ అండి చనాకి
నమ్మున్న వెలక్
ఏం పేరు అది మున్న బాయా
ఆ ఆ
వావ్ నైస్ నేమ్ అండి
అల ఎంత క్యూట్ ఉంది మున్నా మున్నా
అవునండి ఎట్లా ఉంటాడండి ముసళ్ళోలా ఉంటడా
ఏ ఎంగ్ పర్సన్ అండి సెవెంటీ ఇయర్స్ అయినా ఎంగ్ పర్సన్
హలో
ఆ
ఎట్లుంటాడండి మున్న అంటే ఎట్లా చిన్న పోరడ్ల స్ సెవెన్ టీన్ ఇయర్సా
సెవెంటీ ఇయర్స్ అయినా కానీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎంగ్
అంటే ముసళ్ళోలోనే చేసుకున్నారండి మీరు
డబ్బులు కావాలిగా అండి
అమ్మ మీరు ఇంత నిందక అభివృద్ధిలో ఉన్నారు అయ్యో
అబ్బో మోర్ మని మోర్ మనీ మోర్ మనీ ఐ వాంట్ పండు ముసలోడు అయిన చేసుకుంటా
మున్న బాయ్ ని లేపేసి ఇంకొల్ని ఎసుకోండి అయితే
ఆ
ఉన్న బాయ్ ని సంపేసి ఇంకొన్ని ఎసుకోండి పైసల్ వస్తతయ్
ఆ ఈ ఆస్తి రాయించుకున్నాక చేసుకుంటా అమ్మో కొంపదీసి మా ఆయనకి చెప్పరుగా ఈ మాట్లాలన్ని
చెప్పండి చెప్ నెంబర్ ఇవ్వండి చేద్దాం
ఆ చెప్పండి మా కాపురం గూల్చండి